హలో హలో చెప్పండి
ఏం జేస్తున్నారు
ఉమ్ ఇప్పుడే టీ తాగి కూర్చున్నాము
ఏం జేతున్నారు
ఇప్పుడే టీ తాగి కూర్చున్నానండి
ఉహు
ఉహ్
మా మరిద్దీగారు వెళ్లిపోయారా
ఆ ఎల్లిపోయారండి
శ్రావణి ఫోన్ చేసిందా
ఆ సీట్లే బాగానే ఉందండి
ఆ ఎలా ఉందంట
ఉమ్ బానే ఉంది అంటలే
ఉహ్ వదినల్లాగా బానే ఉన్నారా
ఆ బానేన్నారు
మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు
అమ్మ నాన్న మొన్న మా పాప వచ్చింద బాగా
ఊ శ్రావణి ఎల్లిందా
ఆ అవున
ఊ మీ అత్తగారు ఎలా ఉన్నారు.
ఆ
మీ అత్తగారు మీ ఆడపడుచు చాలు బానేవుంది.
ఆ బానే ఉన్నారు రండి మా ఆడపడుచు పాప మ మనవరాలు పుట్టింది కదండి
ఆ
అది వచ్చే నెల ఆగస్టు నెల ఆఖరికి తీసుకొస్తారట
ఆ మీరు రావాలా
ఆ చూడాలి ఆ టయానికి కాళీ ఉంటే రావాల్సి వస్తది కదా
అప్పుడు ఇలాత్తరా
ఆ వస్తాక వస్తాను
ఉహ్
వస్తే వస్తాను రావాలి కదా
ఉమ్ మీరు మైసూర్ పాకం చేతరంట ఎలా చేతరండి
మైసూర్ పాక్ ఉన్నాయా మైసూర్ పాక్
ఆ
మైసూర్ పాక్ అంటే నేనైతే మాట్ కీ శనగపిండి బాగా ఏప్ ఏపుతానండి కమ్మదనం వచ్చేదాకా
ఆ
వేపేసి వేరే గిన్నెలో గిన్నెలో తీసేసుకొని
ఆ వేరే గిన్నెలో తీసేయలా ఏపింది
ఆ వేరే గిన్నెలో తీసేసి ఒక ఒ ఒక గ్లాసు నెయ్యి ఒక అర గ్లాసు ఆ ఒగ్లా మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాసుడు నెయ్యి ఎయ్యి అంటే నేను ఒచ్చిన్న పాలు తాగే గ్లాస్ లాంటిది ఉంటుంది కదా ఒక మంచినీళ్లు తాగే గ్లాసు ఆ గ్లాస్ తో చేస్తానండి ఆ గ్లాసు లో సగానికి నెయ్యి దాంట్లో కలుపుకోవాలండి
ఆహా శెనగపిండిలో కలిపేయాలా
శనగపిండిలో కలిపేసి ఉంచేయాలి
ఆ
ఇన్చేసి త ఇంకొంచెం నెయ్యి ఏమో ఇంకో ఇంకో ఇంకో గ్లాస్ నెయ్యి తనేనేనైతే
ఆ రెండు గ్లాసులు పడుతుందా
గ్లాసన్నర వేస్తానండి ఒక అరగ్లాసు దీంట్లో కలుపుతాను ఒక ఒక అరగా గ్రాస్లు నేను నూన పోయినాడు అక్క
ఉహు నూనె పోస్తే ఇంకా గుల్లొతుందంటారు కదా
అంటే అంటే కొంచెమంది నూనె పోసుకుంటారు ఇప్పుడు నెయ్యి నేను వేస్తున్నాను కదా నెయ్యి బదులు నూనె వేసుకోవచ్చు
ఆ అదేలేండి
ఇప్పుడు అర గ్లాస్ నూనె సన్న పిండి లో కలిపెసుకుని
ఉమ్ గ్లాసు నెయ్యి పోసుకుంటే సరిపోతుందా గ్లాస్ నెయ్యిని అర గ్లాసు నూనేని
ఆ అలా పోసుకుంటే సరిపోతుంది అప్పుడు ముందు ఒక పక్కన పొయ్యి మీద నూనె పెట్టి పెట్టు మళ్ పంటుందా ఈ లోపు పంచదార ఒక గ్లాస్ ఉ పంచదారు వేసుకుని
ఆ
పాకం చేసుకుని కొద్దిగా
తేనె పాకమా లేతే ఇంకా కొంచెం
ఇదిగో ఇలా కొ తేనె పాకం వచ్చాక ఇదిన్న ఆ శనగపిండి కలిపిన శనగపిండి ఉంటుంది కదా నేతీ లో అది పోసేయాలి దాంట్లో
పోసేస్
ఆ పోసేసి కలుపుతా ఉంటే బాగా కొద్దిగా పక్కన ఆ పక్కన మరుగుతూ ఉంటుంది కదా నెయ్యి ఆ నెయ్యి ఆ ఒక్కో గరిట పోస్తా ఉండి మళ్ళీ అది కలుపుతా ఉండి మళ్ళీ అది ఆ మొత్తం అంతా ఫీల్ చే సుకుంటుంది మళ్ళీ పోసి మళ్ళీ అలా దగ్గర పడ్డాక పెనం నుంచి విడిపోతూ ఉంటది కొద్దిగా
ఆహా అంటుకోకుండా ఉంటుంది
ఆ అంటుకోకుండా విడిపోతుంటుంది కదా అప్పుడు పక్కన ఒ గెంటి ఒక మన ప్లేట్ గా దీంట్లో అన్న నెయ్యి నెయ్యి రాసేసుకొని ఉంచుకోవాలి
ఆ దీనికి ఆయల్పడి అక్కర్లేదంటారా
అ దీంట్లో నేనైతే అళ్కిపోయి నేను
ఆ అదే నేను
ఆ మే కావాలంటే వేసుకోవచ్చు అదే మనకి కావాలనుకుంటే నేనైతే ఏయను ఆ అది అలాగా దగ్గరకు పడుతున్నప్పుడు గబ గబ దాంట్లో పోసేయాలి పోసేస్తే అలా
తటి నొక్కాల
ఆహ నక్కక్కలేదు కోసేసి వదిలేస్తే
ఉ అదే అయిపోతుందా
ఆ పోసేస్తది పాగిపోతుంది కదా అంతటా ఏమన్నా గిన్నె అలా దాంట్లో గిన్నె మనం ఊడ్చినప్పుడు ఏస్తే దాంతో నొక్కితో ఒక్క గిన్నెతో నొక్ తే
ఆ
కొంచెం వ ఆడబెట్టి వదిలేయాలి అలాగా ఆ కొంచం చేతర్వాత కొంచం అదే అంటే వెంటనే కోసేక్కలే వెంటనే పెట్టే మరి టవుతు కదా ఆరిపో ఆడిపోతున్నప్పుడు చాక్ తో నాట్లు పెట్టేసి వదిలే ఆ తర్వా తర్వాతయే ఇపోతే
ఉ
ఆరిపోయాక తీసి డబ్బలో పెట్టుకోండు ఇంకా
ఆ
ఆ నేనైతే నేను గ్లాసు నర్ర పోస్తాను నెయ్యి
ఆ
అంట నెయ్య ఎక్కు వేసుకుంటే ఇష్టం నాకు
ఆహా
ఆ నూన్ పోయిను ఇంట్లో నెయ్యి ఉంటుంది కదా రోజు చేస్తాను అను పోసా
ఆహా బయట పాలు కొనుక్కుంటారా
ఆ బయట పాలే కొనుక్కుంటాం
ఆహా బానే పడతారేమో
ఆ బాగా ఎక్కుకు పోస్తారండి మాకు అని ఇంటికి వచ్చేసి సాయంత్రం పడి ఇచ్చేసి వెళ్ళిపోతానండి రోజు అర లీటర్ పోయించుకుంటాను నేను
అవును
అ అ
కాసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేత్తరా
ఆ పాల పాకిట్లు ఫ్రిడ్జ్లో పెట్టా పైన పాల మీగడ ఉంటది కదా మీగడంతా ఒక గిన్నెలోకి తీసి ఉంచుతాను
ఆ
ఉంచేసి కొద్దిగా ఒక గిన్నెడు అయ్యాక కొద్ కొద్ పాలేసి తోడు పెట్టేస్తాను
ఆ అవులేండి
తోడ్ పెట్టేసి అది కవ్వంతో నేను చిలుకుతా అనమాట
కాసేసిన పాలల్లో తీత్తరా మీగడ
ఆ నేను కాస్పని మీద మీగడ తెస్తాను తోడుపెట్టిస్తాను మీద మీగడ తీయను
ఆ అదే కొంతమంది తోడి పెట్టిన దాని మీద తీత్తరు
ఆ అంటే ఏముందది తోడ్ పెట్టింది మనకు అదుగా కరెంట్ అటున్న ఇటున్నా పులిసిపోతుంటది కదా
అవునవును
అందుక నేను అలా సేయను పాలమేద మీగడ తీస్ ఉస్తాననమాట
ఆ
గో గిన్నెడు పాలు మీగడయ్యాక అక్కుడ్ కొన్ని పాలేసి తోడు పెట్టేస్తా
మా
కొద్ వేడ్ జేసేసి దాంట్లో యేష్ తోడు బెట్టేసి అది చిన్ సాయంత్రంతో
మీరు కొన్ కొన్న పాళ్కి మీ మీ నెయ్ మీక్ సరిపోతున్నామో ఇంకా అలాగా
సరిపోత్తుది ఎవరన్నా కావాలంటే కూడా అమ్ముతుంటానేన్
ఆహొ అలా కూడా పోత్తారా
ఆ ప్పోస్తాను
ఆ
ఇంతక్ ముందయితే అరకి అర్ ఇంతక్ ముందంటే అరక్ కేజీ మూడోందలక్ పోసేదాన్ని ఇప్పుడ్ ఐదోందలు
ఆహు
ఉ
కేజీ వెయ్ రూపాయలా
ఆ
నీకే ఎక్కువ్ రేట్ ఉందండే మాకావు నెయ్ కంతలే రేట్ లేదు
అవునేతి కింకా ఈక ఇంకా ఇంకా ఎక్కువ రేట్ కదా పదిహేన్ వొందల దాకుంటది
ఆహ నాకసల్ ఎవరు కొనరు పో పోయించుకోరు
హు హు హు అంటే అక్కడంటే అందరికి ఉంటాయి కదా
అవునవును
అ యేవరింట్లో వాళ్ళకుంటాయి కదా పాడింటుంది
ఆవునావును
దాని మూలనే అక్కడ పెద్ద ఇదుండదు కాకపోతే ఇటువైప్ ఏంటంటే అందరూ కొనుక్కునే వాళ్ళే కదా
అవునవును
కొనుకునే వాళ్ళ మూలన ఇక్కడ డిమాండ్ ఇక్కడ కొంచె అ ఎక్కువగా ఉంటుంది డిమాండ్
అదేలేండి
ఏదైనా ఎక్కువగా ఉన్న చోడ తక్కువ్ రేట్ ఉంటది కదా
అవునవును
ఆవ్ ఇటువైపు ఇక్కడ్ ఇటువైపు మా వధన వధున గారుంటారు
మలండి మీకు
ఆ అంటే నేను అవ్ ఎక్కువ్ నేనే వాడుకుంటాను ఎవరన్ తెలుసున్నోళ్ళుంటారు ద్దరు ముగ్గురు ఆళ్లేప్పుడన్నా కావాలనుకుంటే ఆళ్ళ పా పిల్లల కోసం కావాలంటే గనక ఒక అర కేజీ అలా పట్టుకెళ్తా ఉంటారు
ఆ
అ అలాంటప్ నేను వేరే వా ఎప్పుడు కొ కొల్తుద్ ఉంటద్ ఒకటి దాని నిండా పోసేసుంచ్ స్తాన్ ఎప్పుడలాగ అరకేజీది అన్నిలీందేమో వేరే డబ్బాలో పోసుకుంటాన్నా ఆ ఇచ్చేస్తానింకా కావరనుకుంటే అలాగ కొద్దిగా ఏమో ముందే మనం పాల్ మీద పెట్తి పెట్ వియా అ నెయ్యి పొ డబ్బులొస్తే పాలక్ సరిపోతాయి కదా
అవునవును
ఆ నెలంతా మనం పాల్ డబ్బుల్ తే వచ్చేతై కదా మరి
అవునవును
నెల్లో బానే వొత్తుంది కేజీ నెయి దాకా వొచ్చీద్ది ఆ కేజీ నెయ్యి దాకా ఒచ్చిది కదా
ఉమ్ లీట్రు ఎలాపోస్తుంది ఎలాపోత్తరు
విక్న ఎనభై రూపాలు
ఆహా
లీట్రు ఎనభై ఇక్కడ
ఆహా మీకు కెజోవొతే మె పాలల్పది ఎక్వతుంది పల్కన్నా ఎక్వతాంది మీకు
మొత్తంగనే అమ్మను కదా రోజును
అవును
అ ఎప్పుడన్నా ఎవన్నా కాటావాలంటే అమ్ముతానూ లేకపోతే నేన్ నేనే ఇంట్లో ఏదో ఒకట్ చేస్ కుంటా ఉంటాను ఎందుకంటే ఈవ్ గా క్యాల్షం అది అదే కొంచెం మనకి డుమ్ములకది సరిపడి లేదని జేప్పి చే డాటర్ చెప్ తోవుతుంది కదా అందుక్ కాన్ నువ్వులు పల్లీలు అన్నీ ఎసి వుండాలు చేస్కొని తింటా ఉంటానూ అదీ మన్ మన్ మండుకిండా
ఆ
పొద్దున ఒకటి సాయింత్ర ఒటి
ఆహా
నే ఎస్కుంటాం అన్మాట కొద్దిగా
ఆ అవును
అటే సున్నుండలు అని ఏదో ఒకటి చేస్కుంటా అమ్మాట తింటానికి బలనికి
వాహో
నెయ్యంటే నాకు రోజు అన్నంలో గూడా నెయ్యి ఉంటే ఇష్టం బాగా నెయితింటాను నేను రోజు ఒక్ ఉన్నయన్నా తింటాను
ఆహా అంటే ఇంకా అలా సరిపోతుంలెండి
ఆ నాకు సరిపోతుంది ఎప్పుడన్నా కావలంటే వాళ్ళకి అమ్ముతాను లేకపోతే నేనే తింటా
అదేలేండి ఎర్న ఓతే పోస్కుని తట్నల
ఆ మేం మాకే సర్పోతుంది ఇంట్లో
అవును
ఉమ్ ఏదో చేత్తన్నా నాక్ తిపంటే ఇష్టం బాగా నీ
ఆహా
అందుకనీ ఏదో ఒక తీప్ చేస్కుంటం
అవునులేండి
నాకు అన్నం తిన్నాక ఏదన్నా తీపి తింటవ్ అలవాటు
ఆహా
ఉమ్ తిన్నాక సిన్నగా
కొందర్ తింటారు మా నాని తింటాడు అలాగా
అలవాటున్న కియ్య కన్న ఏదైనా సరే ఈ అప్పుడంతే ఏది లేకపోతే ఇంత బెల్లం ముక్కన్న తింటాను. అలవాటు
ఏదోటి బెల్లం ముక్కన్న ఏస్కుంటాలే అద్
ఆ నాకు అదే అలవాటైపోతే ఓ బెల్లముక్కన్న ఏస్కోన్ తింటాన్ అలవాట్ దాన్ దేముంది ఏదైన చేసి ఉంచుకుంటాను ఈయనైతే మధ్యలో తింటారు ఉండ్లేమన్నా చేస్తే మధ్యలో కల్ మధ్యలో నంచుందంటార్ ఈయన
ఆహా అలా ఇష్టమా?
చాలా ఇష్టం ఆయనకు తీపి మధ్యలో తింటారు. పెల్లు తింటూ ఉంట బెల్లం ముక్కంతా తాత దేవు తింటా ఉంటారు.
అవునా
అవున్
ఇంకేంటండీ?
మ్ పోయేసరిక్
ఆహా మీర్ ఈ మధ్యలో కాకుండా మామూల్గా తింటారేమో
ఆ నేను మామూల్గా పొద్దున్ ఒకటి సాయంత్రం ఒకటి తింటాను.
మ్
ఆ నేన్ దీంతో అన్ అన్ని వేసి అలసందలు అన్ని ఏసి చేస్కుంటాను నేను
మ్ హ్ అల్సంద, అరి గింజలు, గుమ్మడి గింజ
ఆ అల్ అల్ అల్స అల్స గింజలు ఆ పల్లీలు, నువ్వులు, అల్స గింజలు, బాదం పప్పు, జీడిపప్పు,
సరే అండి ఉంటానే
ఆ అలాగే అండి అలాగే సరే